హలో
ఉ హలో
హాయ్
హాయ్ ఆడుకుంట వస్తర మీరు కూడా ఆడుకుంటు మా ఇంటి దగ్గర
అవునా ఏం ఆట ఆడుతారు
ఊ షటిల్
షటిబుకు నాకు చాలా ఇష్టం షటిల్ అంటే
ఎందుకు ఇష్టం
పది బా
బాగా అంటే బాగా కొట్టుడొచ్చా
అవును నేన అన్నా ఆ ప్లేయర్ నేను పెద్ద ప్లేయర్
ప్లేయర్ ప్లేయర్ అంటే మీకు ఏమైనా మెడల్స్ ఓచ్చినాయా
ఆహ్ అంటే ఆ లెవెల్కి పోలేదు నేను గల్లీ వరకి ఆడతాను
అర్థం కాలే
గల్లి వరకు ఆడతాను
గల్ ఓహో గల్లీ ప్లేయరా
అవ్ చ్ కాని చాలా బా ఆడుతాను
చాలా బాగా అంటే అందరు చేతులతోటె ఆడతారు కదా ఇంకా చాలా బాగా ఏంటిదని
అంటే స్కిల్స్ ఉన్నాయి దాంట్లో చాలా స్కిల్స్
స్కిల్స్ ఏం ఉండయి దానికి కావాల్సింది టూ హ్యాండ్స్
ఆహా లేదు స్ స్కిల్ ఉంటది ఎలా కోట్టాలి ఏలా తీయాలి దాన్నని ఆహా మీక్ ఆ గేమ్ గురించి తెలిదు కావచ్చు కదా
ఉహ్ తెలుసు నాకెందుకు తెలీదు తెలుసు తెలుసు తెలుసు తెలుసు
అచ్చా ఓకే ఓకే
ట్రిక్స్ అంటే నార్మల్గా షార్ట్స్ కరెక్టే గా ఏసుడంతెయ్
ఏంటి ఏంటి
వినిపియట్లేద వినిపియట్లేదా టిప్స్ అంటే టిప్స్ ఏమి ఉండయి దానికి నార్మల్గా గట్టిగా ఆడడమే అంటున్నా
టిప్స్ అనలేదు నేను స్కిల్స్ అన్నా
ఓ ఓకే
హ్మ్ వెరైటీ వెరైటీ షార్ట్స్ కొడతాను
ఓకే వెరైటీ వెరైటాంటే కింద నుంచి మీంద నుంచెల్లి షెకెండు
ఆ ఎస్ ఎయస్ నేను డైవ్ కొట్ షార్ట్ కొడతాను ఇటు డైవ్ అటు డైవ్ పైనికి కోడ్తాను అలో
ఓహో ఇంతమంది ఉంటారు మీ లైన్ లో మీ ఏజ్ వాళ్ళు
మా ఏజ్ వాళ్ళు ఒక ము ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉంటాం
అవునా
ఉమ్
ఉహు ఓకే ఓకే అందరు కలిసి ఆడతారా ఈవినింగ్ టైం లో రోజు ఆడతారా
ఆహ్ డైలీ ఆడాం సీజన్ బట్టి ఆడతాం
సీజన్ అంటే దానికి కూడా సీజన్ ఉంటదా సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ లో అట్ ఎందుకు సమ్మర్ లా ఎందుకు ఆడారు
అంటే సమ్మర్ లో ఉంటే ఉడుకవోస్తది కదా
కానీ బయట గాలి ఉంటది కదా ఆ టైం లనే కదా మనం చిల్ అవ్వాల్సిందికి
అవున్ కాని ఆ టైమ్ లో ఉండొద్దు ఇక
ఉహ్
టైం లో ఉండదు ఇంకా
ఉహు
హ్మ్
ఓన్లీ ష్ బ్యాడ్మింటనా లేకపోతే క్రికెటా ఇంకేమన్నానా
ఆ క్రికెటు క్రికెట్ అంటే చానా ఇష్టం కానీ మా దగ్గర గ్రౌండ్ లేక ఆడలేకపోతు న్నం
ఆ అది కూడా గల్లీలల్లో అడుకోవచ్చు కదా బాల్ ఏసుకుంటా
ఆ బాలంటే గల్లీలో ఎక్కడ ఎక్కడ్నో పడిపోతుంది తిడుతున్నారు ఇంట్లో
మ్మ్ అందుకని ఇంట్లలో అంతా గట్టిగా ఆడొద్దు గల్లీలలో అడ్నప్పుడు
అదే అదే
నాకసలు క్రికెట్ కోసం ఏం తెలువది
క్రికెటు క్రికెట్ మొత్తం తే
నాకు మొత్తం కొంచెం కూడా తెలువది
అవునా
ఉహ్మ్
ఎంత మంది
అసలే ఆహా
పదకొండు మంది ఉంటారు
అవునా నాకది ఏం తెలువది నిజంగానే తెలువది
మ్మ్ ఉహ్మ్
మ్మ్
చాలా ఉంటాయ్ గేమ్స్
ఊహ్మ్
ఉమ్మ్మ్
చాలా ఉంటాయి కాని అన్ని ఆడ్లేం కదా ఇంట్లో కొన్ని మాత్రమే ఆడతాం
అవును
ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇండోర్ గేమ్స్ క్యారం ఇష్టం నాకు చెస్ నాకు అంతగానం రాదు కొంచెం వచ్చంతే నాట్ పర్ఫెక్ట్
అచ్చా నాకు చేస్ కూడా ఆడచ్చు
నాకు ఆడొచ్చు ఆడతా నేను గూడా కానీ అంత ప్రో కాదు చేస్ లంతే మామ్మలుగా ఆడడం అంత అట్లా
ఆహా తనేన్
అవునా మీరు అన్నిట్లో ప్రో ఉన్నట్టు ఉన్నారు కదా
అవును
గొప్పాలు మస్తు చెప్పుకుంటారు లాని స్టడీలో లేరా ఎందు కట్లా
ఇష్ట
దీనిపైన ఉన్న ఇంట్రేస్ట్ దానిపైన పేడితే గూడా వస్తాది గాని మీకు చెప్పే వాళ్ళు లేక ఇట్లా తయారయ రు అంతే
అచ్చ గర్ల్ స్కూల్లోది అక్కడ ఉండే కానీ నేర్చుకోలేకపోయాను
మ్మ్ ఉమ్మ్ చెప్పేవాళ్ళు లేక అంటే చదువు చెప్పేవాళ్ళు లేకా అని అన్లే నేను తిట్లు తిట్టి మం చిగ బుద్ధి చెప్పేవాళ్ళు లేక అన్న
అచ్ ఆ
ఉమ్మ్ ఏంటి
ఓహో అట్లా అన్నారా మీరు
హ్మ్ ఎస్
ఓకే ఓకే అర్థం అయిందా
ఓకే ఆ అట్లానే చదువును కూడా అర్థం చేేసుకోవాలి
ఓకే తీసుకుంటా
తీసుకోండి
హ్మ్ మీ మీరు మేరెంచదువుకునార్
ఆ నాది పీజీ అయిపోయింది
ఏమైపోయింది
పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్
అచ్చా
హ్మ చదువుకోవాలండి లైఫ్ ఫ్కి అది ఒక ఆధారం మాథెమాటిక్స్
ఓకే చానా ప అనుకుంటా
ఎస్ అంతా ఏం కాదు కాని నెన్ నేను మీలాగా గొప్పలు చెప్పుకోను
అచ్చ నేను కూడా ఏం చెప్
హ్మ అచ్చా అంటే ఏంటి మాకేం రాదనుకొంటున్నార్ ఆ ఏంటి
ఆ నేనేం అనలేదు మీరే అంటున్నారు
ఓకే ఓకే ఏం భీమ్ లేదండి
హ్మ్ హ్మ
చెప్పండి
బెటరు
ఆ ఆఫ్టర్నూనే లంచ్ అయిపోయింది
మ్మ
మీరు
ఆ నేన కూడా తిన్నాను
హ్మ హ్మ ఏం స్పెషల్
స్పెషల్ ఏమన్నా క్యాబేజి
ఓహో ఓకే
మీదేం
కొత్త మూవీ రిలీజ్ అయింది కదా చూసారాండి
ఆ నాకు మూవీస్ ఇన్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి
ఎందుకు మీరు మూవీ
ఆ చూడను నేను
ఇష్టం లేద
ఆ నక్ ఇష్టం లేదు ఓన్లీ ఫ్యామిలీ
ఇష్టం లేదా లేక అవునా థియేటర్ కెల్లడం తర్వాత చూస్తారు కదా ఇక మూవీస్ మరి ఆటోమేటిక్ గా
అట్లా ఉంటదు ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ వెళ్దామా అంటే వెళ్ళడం అంతే ఒకసారి
అవునా మీ వాయిస్ ఎందుకు స్ట్రక్ అవుతుంది
అవునా
ఉమ్
ఆ ఇంకా కొంచెం స్ట్రక్ అవుతుంది
ఉమ్ ఇప్పుడు ఓకేగాని చెప్
చెప్పండి
ఇంకా ఏముంటయండి ఏం లేదు మీరే చెప్పాలి
అందరు బాగు
ఆ బానే ఉంటారు
ఉమ్
ఉమ్ ఎస్ ఆల్ రైట్ ఇవల ఆడతారా గేమ్స్ ఏ గేమ్స్ ఆడతార ఇవాళ్ళ
ఆ ఇవళ పోయినాక ఆహ లేదండి ఇవాళ
ఎందుకుఎమన్నా పనుందా
ఆహ పని ఏం లేదు ప్రజెంట్ నేను బెల్లంపల్లి లో ఉన్నా అందుకోసమే
ఓకే
ఉమ్
ఇంకా చెప్పండి
ఉమ్ మీరే చెప్పాలి
ఇంకా ఇంకేం లేదండి
ఇంకా మీరే చెప్పాలి ఏమైనా
అర్థం అవట్లేదు
ఉమ్ ఇంకా సరే అండి మరి
ఉమ్
హలో
అర్ధం అర్థం కాలేదు మీరు ఏమి అన్నారో
సరే అండి మరి ఉంటున్నా
ఆ ఓకే ఓకే బాయ్
బాయ్